హలో ఆ పిన్ని ఎలా ఉన్నారు పిన్ని
ఆ బానే ఉన్నా అమ్మకి తలనొపెక్కువ వస్తదన్నావ్ కదా
అవునవును పిన్ని
నేనొక చిన్న చిట్ చెప్తాను అవి మీ దగ్గర ఆయుర్వేద షాప్ ఏదన్నా ఉంటే
ఆ ఆ ఉంట ఆ
వేసుకుంటే సంవత్సరం పాటు ఉంటది అలాగే క్రీమ్ కింద బావు తయారవుతుందన్నమాట
అదదే ఆ
ఆ రోజు రాసుకుంట పుట్ట పుట్ట రాసుకుంటే తగ్గిపోతది వెంటనే ఐదు నిమిషాల్లో
అంటే ఇది చెయ్యాలా
అది ఏంటంటే ఒక ఒకటి తులసి చో రెండ్ వే ఇరవై ఐదు గ్రాముల తులసి చూర్ణం దొరుకుతది అదే ఆ ఆయుర్వేద్ షాపు
హ్మ్ అదే అదే
ఇరవై ఐదు గ్రాములు మంచిగంధం
ఆ
ఇరవై ఐదు గ్రామ్లు పచ్చకర్పూరం మూడుటీస్ కొన్ ఆ
ముడ్ ముద ఆ
పొడవుతది కదా
అవునవును
దాంట్లో పాతి గ్రాములు నువ్వులు నూనె ఉంటది కదా అన్నం నువ్వుల నూనె కలిపితే చూర్ణం అవుతది అన్నమాట జడ్ బామ్ లాగ తయారవ్ తది
ఆ
అది పచ్చకర్పూరం కలుపుతం కాబట్టి, సంవత్సరం పాటు ఏది పాడవ కుండా అలాగే బామ్లా ఉంటదన్నమాట.
ఆ హ అంటే మూడు కలిప్ పి నువ్వుల నూనె అంటే కలిపెసాక చూర్ణం అయ్యాక
బోనం తయారవుతది దాంట్లో నువ్వుల నూనె కలిపితే బామ్ కింద తయారవుతది
ఆహా
తయార అవుతే ఒక గాజుజామ్ బాటిల్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు బయట నిల్వ ఉంటది ఏం పాడవకుండ.
ఆహా
కొంచెం అప్పుడుకొద్దిగా తలకి ఇక్కడ తల దగ్గర నూదురు దగ్గర నొప్పొచ్చింది అనుకో ఎక్కడన్న అక్కడ కొద్దిగా ఇలా రాసుకొని
అవునవును
కొద్దిగా పీల్చుకొని ఓ అబ్బ చల్లటి నీళ్ళు ఉంటాయి కదా కూలింగ్ వాటరు చల్లటి నీళ్ళలో గుడ్డ తాడిపి తల మీద పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాల్లో తలనొప్పి తగ్గిపోద్దండి
ఆహా అయితే అది చేయమంటా అది
అది అవన్నీ తెచ్చుకొని చేసుకుంటే ఇంకా ఏ నొప్పి అంటే తలనొప్ప అనే కాదు ఏ విధమైన నొప్పైయినా సరే రాసుకున్నా తగ్గిపోతుంది
ఆహా అదే బాము లాగా
బాము లాగా ఆనమాట
ఉ
కొద్దిగా పీల్చాలి కొద్దిగా రాసుకోవాలి
ఆహా
అంటే ఎక్కువ అక్కలే చిన్నగా ఏలు పెట్టుకుంటన్నాను జండుబామ్ ఇలా రా కుంటామన్నార అన్నమాట అప్పుడు ఏమీ నొప్పైయినా సరే కాళ్ళ నొప్పనా ఏదనాన్నా సరే రాసుకుంటే తగ్గిపోతు
ఆ ఆయుర్వేదం ద దాంట్లో దొరుకుతది
ఆయుర్వేదషాపుల్లో ఇవి దొరుకుతాయి
ఆ
పెట్కొని ఆ తులసి చూర్ణం మం పచ్చిగందం, పచ్చకర్పూరం, అన్ని పాతిక గ్రాములు, పాతిక గ్రాములు, కొలతఉండాలి
అదే అదే ఈ మూడు ఒకే దాంట్లో ఆ అదే ఆ
అవు
నూరాల మూడు కలిపి
ఆ అమ్మతులసి తులసి చూర్ణము మంచిగందము పచ్చ కర్పూ పూరం మూడు కలికి నూరితే చూర్ణం గా తయారవుద్ది పొడి ఆ దాంట్లో ను పాతిక గ్రాములు నువ్వుల నూనె కలిపేస్ తో అది బాంలాగా క్రీమ్ కింద తయారవుతదంట అది బామ్ ఉంట కాద అలా తయారవుతా అనమాట తయారక దాన్ని రాసుకొని కొంచెం ముక్కు దగ్గర పిలిచి కొంచెం తల మీద ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ రాసుకుంటే
ఆ
కొద్దిగా తడిబట్ట వేస్తే నెత్తి మీద తొందరగా రిలీఫ్పనమాట అంటే పచ్చ కర్పూరం అదిని ఎక్కువ రిలీఫ్ ఇస్తది
అవునవును
అది చల్ల చల్లగా ఉన్నట్టు ఉంటది కదా
ఆ
దాంతో ఆ దాంతో అమ్మకి తగ్గుతుంది నేను అంతకు ముందు ఒకటి ఆ అంకుల్కో తెలిసిన వాళ్ళు ఒకటి చెప్తే తెచ్చి చేసే ఉంచారు ఇంట్లో
ఆహా
అది కూడా రాసుకోవచ్చు నొప్పులు తగ్గుతాయి అది కూడా అంకుల్ని అడిగి చిన్నాన్నని అడిగి చెప్తాను అది కూడా అది జలగన్ తయారవుతుది ఇప్పుడు నవరత్నా ఆయిల్ ఎలా ఉంటది
అవునవును కొంచెం చిక్కగా అవు
సేమ్ అలాగే తయారవుతది
ఉహు
పింక్ కలర్ లో అదే గులాబీ రంగు కలర్ లో తయారవుతది అది బాటిల్ లో పోసుకొని రాస్కుంటే నొప్పులు తగ్గుతాయి
ఉ హ్
అవి కూడా షాపుల్లో దొరుకుతాయి మనకి అయి కూడా ఏమి పనుండదు అంటే కోళ్ళు పోలీసెన్ ఉంటాయి అదే ఇప్పుడు ఆహ్ పచ్చ కర్పూరం ఎలా ఉంటదో తెల్లాగా అన్ని అలాగే ఉంటాయి మూడు రకాలు
ఆహా
ఆ మూడు కలిపి ఒక బాటిల్ లొ ఒక డబ్బాలో పోస్తే అ కసేపటికి అవే కరిగిపోతాయి అన్నమాట
ఆహా
చేతులు ఇలా ఇలా అంటే మనయి తరిగిపోతాయి
ఉ
కడుగిపోయా మనకి అదిప్పు అద ఆయిల్ కిందమ్ తయార అవుతది అన్నమాట నూన్ కింద నాకు ఏ నొప్పైన తగ్గుతయి
ఎప్పుడో ఒక్కొకసారి మేడ నరాలు ఆవి లాగుతయి కద పిన్ని
ఆ అక్కడ కూడా రాసుకోవచ్చు నొప్పులు తగ్గిపోతాయి బాగా ఎందుకంటే అది మేము వాడాము
ఆహా
నా చిన్నన్న తెలిసిన వాళ్ళు చెప్ అంటె తెచ్చి వాడాం అది మేము నొప్పులు బాగా తగ్గాయి
ఊ
అది కూడా నేను అడిగి చెప్తాను
నాకు ఇదిగో కొత్తది ఉద్యోగంలో జాయిన్ అయ్యాక కొంచెం ప్రెజర్ పెరిగిపోయింది పిన్నీ
ఆహ్ ఎక్కువ అలసటం అలసట అయి
మ్ కొంచెం మెడ నరాలు అవి కొంచెం లాగేస్తునై
ఆహా మా
ముందు కొంచెం తక్కువ చేసేదని
ఆ
వీళ్ళు కొంచెం ఎక్కువ పెట్టేస్తున్నారు అనమాట
వచ్చిద
ఈ ఆ ఈ ఈ ఉద్యోగంలో
పని కూడా కొద్దిగా ఉంటది ఇంట్లో చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి మళ్ళ అక్కడ చూసుకోవాలంటే ఉంటాది కదా
ఇంట్లోనే చేసేది కానీ ఓన్లీ ఇలా ఓన్లీ పఫో అదే ఇలాగే చెయ్యాలి అంటే కాలేజీలకి చెయాలన్నమాట
అని
కాలేజ్ తరపున
ఆహ గచ్చు కదా
ఊ
ఆ ఎదుగుతమ్మాయి కదా మన ప్రయత్నం మనం చేయాలి కదా ఇంట్లో
ఊ
అదే మెల్లగాలుంది ఎక్కువగా వస్తే గనక ఈ మెడిసైన్ అవి వాడుకో అంతె ఈ మందులు అయి వాడుకోవచ్చు నేను చెప్ నవి ఆయిల్ అయి తయారు చేసుకొని రాసుకుంటే మర్థన చేసుకుంటే
ఊ
అది రిలీఫ్ ఇస్తది బాగా ఎందుకంటే తలనొప్పి ఎక్కువ కదా మీ చిన్నన్నానికి కూడా తలనొప్పి ఎక్కువ
ఆ అదే అదే
అది మా అతె గారికి ఉండేది అది ఈమెకు వచ్చింది
ఆహా
ఆ ఆత్మ ఉండతే అది జోటుకి వచ్చింది
అవును ఇలాంటివి ఏంటంటే కొంచెం ఇలాంటి బాగా త్వరగా వచ్చేస్తాయి ఊ
తల నొప్పి వచ్చింది ఇది చాలా ఎక్కువగా వస్తదనమాట
ఆహా
దాంతో అవి తయారు చేసుకొని బాగా కొద్దిగా మాత్ సాధనా చేస్తే బాగా పని చేస్తుందమ్మా
పనికొస్తుంది అంటున్నారు కాబట్టి చేస్తా అంతె
ఊ ఎంతంతా కాదు పెద్ద పెద్ద ఏం కాదు కాకపోతే మనం బయట మందులయి వాడటం వల్ల నొప్పుల మందుల ఎక్కువ వాడటం వల్ల మనకి కిడ్నీకి ఆటి కి దబ్బ కదా
నవున
అవును నొప్పి మందులు ఏయి ఎక్కువ కూడ వాడకూడదు
ఊ
దాని మూలన మనకి దెబ్బతింటాయి అన్నీ అది ఇలాంటివి మనవి చిన్న చిన్న చిట్కాలు మా ఇంట్లో ఉపయోగించుకొగలిగితే కనక కొంతగా రిలీఫ్ కూడా బానే ఉంటదిరా ఎందుకంటే అది నేను వాడాను స్వచ్ఛంగ
మ్మ్ మ్ అదే అదే మీరు అంటున్నారు కదా
అంతా అడిగి చెప్తాను తెలుసున్ లే
ఉమ్
ఏర్ సత్తరేకపోవడం వల్ల పొగొట్టింది దాన్ని ఏమంటారు ఆ పుదీనాది దొరుకుతది
పుదీనదా
అంటే ఆకు కాదు ఇలాగే మన పచ్చకర్పూరం ఎలాగ తెల్లగా ఉంటందో అలాగ దొ
అదే అదే ఆహా ఆ
ఇంకోటేదో ఉంది అది నాకు అంతగా గుర్తులేదు అది అడుగుతాను నేను వచ్చాక అడగీ నేను అది కూడా చెప్తా తెచ్చు కొన్న బాటిల ఒక డబ్బాల భద్రపరచుకుంటే దాని అంతట అదే వాటర్ కింద తయారవుతది ఆ అంటే మన్ ఆయిల్ కింద తయారవుతది అదే ఎక్కడ నొప్పింటే అక్కడ రాసుకొని కాస్త అల అల మర్దన చేస్తే బా రిలాక్స్గా ఉంటది చాలా చల్లగా ఉంటది అన్నమాట
అది చల్లగా ఉండి కొంచెం ఉపశమనం కింద ఉన్
ఆ బావుంటది చాలా రిలీఫ్గా ఉంటది అ చాలా తేలిగ్గా బావుంటది మనకి
హ్మ్
నేను వాడేనది
అయితే ఈ లోపు మీరు ఇప్పుడు చెప్
వేస గుడా
ఈ లోపూ మీరు ఇప్పుడు చెప్పినవి తెస్తను
ఇవి దొరికితే ఇవి తెచ్చుకొని చూర్ణం తయారు చేసుకుంటె అమ్మా
ఆ
కల్లోసగి బాగా ఉపయోగ పడతాయి
హ్మ్
వాత గు
అదే అదే
ఏముంది మనం మందులు వాడకుండా ఈరో ఈయళ్ రేప్ ఏముందంటే మందులు వాడే కొద్ది ఒకటి తగ్గుతుంది ఇంకొకటి వస్తుంది
ఇంకోటి వస్తుంది అవును
దాని మొలనే ఇవే ఒంటికి కంత తేవ్ వా మనకి వద్దింటికి తేడాయ్ సంబంధించి కాదు కదా మనం వాడేవంతా మన స్వచ్ఛమైనవి
మ్ అందులో దానివల్ల ఒకటే హ్మ్ మళ్ళీ వ్యతిరేకత ఏం ఉండదు దీంట్లో
దాని వల్ల మనకి బావుంటది
ఉమ్
అందుకని మనం ఇంట్లోఈ మనం వాడుకుంటూ ఉంటే ఖచ్చ
ఉమ్
ఉమ్ నొప్పి మందులు అవి వేసుకోవాల్సిన పని ఉండదు కదా మనకి
అదే అదే మీరు అన్నట్టు బయట ఎక్కువ అన్నా కానీ ఇప్పు వచ్చేది ఎక్కువ ఉంటే తప్ప తగ్గేది ఉండదు
పోగా
ఉమ్ కొత్తయి వస్తయ్
ఊ
టనున్ చంపుకుంటాను
ఆ సరే అం
సార్ చెప్పింటే ఉండొచ్చు కానీ తలనొప్పి అది ఎక్కువ వస్తే వాడొచ్చు
ఆ అదే నొప్పులుకి ఇది
అదే దొరుకుతే మనకు ఆదివారం దొరుకుతే కనక ఒకసారి తెచ్చుకొని వాడండి సరే అమ్మా
ఊ
ఊ
కొంటాను పిన్ని ఐతే
పనన్